హలో
హలో
వచ్చినందుకు ధన్యవాదాలండి బాగున్నవా రోజు ఎలా గడుస్తోంది
ఆ నేను బానే ఉన్నా పర్వాలేదు ఇప్పట్లానే ఉంది మీ ఊర్లో విశేషాలు ఏంటి
విశేషాలు ఏమున్నాయి చెప్పండి ఎప్పట్లాగే పొద్దున్నే లేవడం కాఫీ తాగడం ఇక్కడైతే నగరాలల్లాగా హడవిడి ఉండదు కాబట్టి ప్రశాంతంగా ఉంటుంది ఉద్యోగం లేకపోయినా పర్వాలేదు రోజంతా ఏదో ఒక పనిలో గడిచిపోతుంది
నిజమే పల్లెటూరి వాతావరణమే వేరు రోజు ఏం చేస్తావు మార్నింగ్ లేవంగానే
నేను పొద్దుపొద్దుని లేస్తా లేచి పెరట్లేకి పోతా పెరట్లో కొన్ని మొక్కలు ఉంటాయి నీళ్లు పోస్తాను తర్వాత కాస్త వ్యాయామం లాంటివి చేస్తా మీరు మరి ఎలా గడపుతారు పొద్దు పొద్దుని లేచి మీ రోజుని
నేను పొద్దుగాల ఆరు గంటల లేచి ఇల్లు శుభ్రం చేసుకుని పూజ చేసుకుంటాను ఫస్ట్ తర్వాత మా అమ్మ కొంచెం ఇంట్లో హెల్ప్ చేస్తా మిగతా సమయంలో పుస్తకాలు చదవడం ఏది ఏమైనా పని నేర్చుకోవడం లాంటివి అయితే చేస్తుంటా మొత్తానికి అయితే ఖాళీ ఉండ కాకుండా ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉంటాను
ఉ అది చాలా మంచి అలవాటు కదా ఖాళీ సమయాన్ని అలా ఉపయోగించుకోవడం చాలా అవసరం మా ఊళ్లో కూడా చాలా మందికి ఉద్యోగాలు లేకపోయినా అప్పటికి వ్యవసాయ పనుల్లోను పశువులు మేపడంలోనూ చేస్తూ ఉంటారు మనకి ఏదో ఒక పని మనం సృష్టించు కోవాలి కదా
కరెక్ట్ ఖాళీగా ఆలోచిస్తూ కూర్చుంటే మనశ్శాంతి కూడా ఉండదు ఇంట్లో వాళ్ళకి సహాయం చేయడం కొత్త విషయాలు నేర్చుకోవడం వల్ల మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది సాయంత్రం టైమ్ లో ఏం చేస్తావు మరి బయటకి ఏమన్నానా పోతావ అట్లా
సాయంత్రం కాగానే స్నేహితులందరు ఊరి చివర ఉన్న చెట్టు కింద కలుస్తాము అక్కడ అందరు కలిసి కబుర్లు చెప్పుకుంటాం నాలురోజులాగా ఇటు కాలుష్యయం ఉండదు కాబట్టి స్వచ్ఛమైన గాలి వీల్చుకుంటాం అట్లా మంచిగా మీద నడవడం నాకంటే చానా ఇష్టం మరి మీ సాయంత్రం ఏం చేస్తారు
నేను మా దగ్గర పిల్లలకి ట్యూషన్ చెప్తాను సాయంత్రం ఒక పది మంది వరకు ఉంటారు తర్వాత మా అమ్మతో కలిసి కొంచెం కూరగాయలు పండించే పనుల్లో హెల్ప్ చేస్తా రాత్రి భోజనం చేసిన తర్వాత అందరం కలిసి చెట్టు కింద కూచొని మాట్లాడుకుంటాం నిద్ర వచ్చేదాక
వెరీ గుడ్ చాలా సంతోషం ఉద్యోగం లేకపోయినా మన దినచర్యను ఇంత చక్కగా ఆరోగ్యకరంగా మార్చుకోవడం చాలా గొప్ప విషయం పల్లెటూ వాతావరణం మనకు ఆ ఓర్పు నేర్పుతుంది కదా
అవును అవును నువు చెప్పింది నిజమే ఇక్కడ తినే ఆహారం ఇక్కడ చుట్టుపక్కల మన వాతావరణం మనుషుల మధ్య ఉండే అనుబంధాలు ఈ నగరాల్లో దొరకవు సరే మరి ఇంకేమన్నా విషయం లా ఉంటే చెప్పు
ఆ ఇందాక మాట్లాడుకుందాం అనుకున్నాం కదా మధ్యలో నాపేసినం నాకు పల్లెటూరుల వాళ్ళ గురించి ఇంకా మాట్ నిపించింది మీ దగ్గర సమయం ఉందా మరి మాట్లానికి ఇంకా కొద్దిసేపు
అవునవును మాట్లాడు మాటైమ్ ఉన్నది కాని ఇందాక నువ్వు అన్నావు కదా మీరు ఫ్రెండ్స్తో కలిసి బయటకి పోతాం అని మీ ఊర్లో మరి సాయంత్రం వాతావరణం ఎట్లా ఉంటది మంచిగుంటద
మా ఊళ్ళలో సాయంత్రం చాలా అద్భుతంగా ఉంటుందండి సాయంత్రంకంగానెమచల్ల పడుతది కాబట్టి పక్షులన్నీ ఇంటి దగ్గరకి వచ్చి సౌండ్లు చేస్తా ఉంటాయి వాటి కిలకిల రావాలు బాగుంటాయి అట్ల అప్పుడే సాయంత్రం కాంగానే పొలాల నుంచి మనకు పశువులు వస్తా ఉంటాయి ఆ శబ్దాలు బాగుం టై నాగరల్ లాగా మా దగ్గర ట్రాఫిక్ శబ్దాలు ఉండయి కాబట్టి అడవిడి ఉండది కాబట్టి ప్రశాంతంగా ఉంటుంది మరి మీ ఊర్లో మీ ఊర్లో ఎట్లుంటది
మా ఊర్లో కూడా అంతే చాలా ప్రశాంతంగా ఉంటది సాయంత్రం రాంగానే అందరు మహిళలు అందరూ ఊడ్చి కల్లాపిజళ్ళి ముగ్గులెస్తారు ఆ టైమ్ లో వచ్చే సువాసన మట్టి వాసన మన పల్లెటూరు ప్రత్యేకతను గుర్తు చేస్తూ ఉంటాయి తర్వాత ఏముంది నైట్ దీప్ దీపాలు ఎలిగించి పూజలు చేస్తారు అంతే
అవునవును మా ముగ్గులు వేసి సంప్రదాయం పల్లెటూరు అందాన్ని మరింత పెంచుతుంది ఒకప్పుడు పల్లెలో సాయంత్రం పూట చ్చబండా దగ్గర పెద్దవాళ్ళు కూర్చుని ఆ ఊరి విషయలు అన్నీ మాట్లాడుకుంటోళ్లు ఇప్పుడు అలవాట్లు ఏమైనా ఉన్నాయా ఏమన పోయినయా
ఏ ఉన్నాయి గానీ మరి అప్పుడు ఉన్నంత లేవిగ ఇప్పుడు కొంచెం తగ్గినయ్ అందరు ఎక్కడ టీవీలలాకి ఫోన్లల్ల కతుక్కొని పోతున్నారు అయన కూడా కొంతమంది పెద్దవాళ్ళు ఆ కాలం వాళ్ళు ఉంటారు కదా పొలంలో పనులు కంప్లీట్ చేసుకొని వచ్చి కూర్చు టర్ రచ్చబండ దగ్గర ఆ పంటల ధరల గు గురించి వర్షాల గురించి మాట్లాడుకుంటారు అరే మా ఊర్లో యూత్ ఏం చేస్తారు ఖాళీగున్నప్పుడు
మా ఊర్లో ఉద్యోగాలు ఉన్న వాళ్ళు కంపెనీకి వెళ్ళిపోయారండి వ్యవసాయ పని చేేసే వాళ్ళు వ్యవసాయ పనులు చేస్తారు ఇగ మిగిలిన ఉద్యోగాలు లేని యువత ఏం చేస్తందంటే ఎక్కువ శతం ఉదయం పూట వ్యాయామం చేస్తాము తర్వాత ఎక్కువ ఎక్కువసేపయితే మేము అటల్ వైపు మొగ్గు చూపుతాం సాయంత్రం పూట అందరం కలిసి కబడ్డీలు గానీ వాలీబాల్ ఆడడం గాని క్రికెట్ ఆడడం గాని ఈ చిన్న చిన్న లాంటి ఆటలు ఆడుతుంటాము దీని వల్ల ఆరోగ్యం బాగుపడుతుంది దాని మీద సమయం కూడా వృధా కాదు మరి మీ వైపు అమ్మాయిలు ఖాళీగుంటే ఎలాంటి పనులు నేర్చుకుంటారు
మాసైడ్ అయితే ఈ మధ్య ఎక్కువగా అందరూ ప్రభుత్వ ఉద్యోగం కోసం చదువుకుంటున్నారు ఇగ కొంతమంది చిన్న వయసులోనే పెళ్లి చేసుకొని వెళ్ళిపోతున్నారు ఇగ మిగతా వాళ్ళు చదువుకొని వాళ్ళు పని నేర్చుకుంటారు మగ్గం పని లాంటివి నేర్చుకుంటర్రు కొంతమంది కూరగాయలు పండిస్తారు అందర్ దిగా ఇంట్లో పండించిన కూరగాయలు తినడం మంచి అలవాటుగా మారిపోయింది ఇక్కడ
నిజంగా చాలా గొప్ప అలవాటు రసాయనం లేని స్వచ్ఛమైన ఆహారం పల్లెల్లోన్ దొరుకుతుంది కదా మా ఇంట్లో కూడా మేము ఏం చేసినం అంటే పెరట్లో కొన్ని కూరగాయల చెట్లు మునిగ చెట్లు చెట్లు ఇలా కొన్ని ఆకుల చెట్లు వెషం రోజు వాటిని చూసుకో నీళ్ళు పోయడం నా ఎంతో ఆనంద ఆనందాన్నిస్తది
అవునవును మొక్కలు పెంచితే మనసుకి ఎంతో ప్రశాంతంగా ఉంటంది కదా అంతేకాకుండా మళ్ళా పల్లెల్లో వారానికి ఒకసారి జరిగేసి సంతా గుర్తుంది కదా ఆ సంత ఏ రోజు జరుగుతద్ మీ ఊర్ల ఎళ్తావా నువ్వు అసల్ ఎప్పుడైనా
మా ఊర్లో ప్రతి శుక్రవారం సంత జరుగుతదండి నేన్ తప్పకుండా వెళ్తా ఎందుకంటే నాక్ చాలా ఇష్ ఇష్టం ఎందుకంటే అక్కడ గ్రామాల రైతులు తమలు. పండించిన పంటలను డైరెక్ట్ పొలాలకడ నుంచి నేరుగా తీసుకొచ్చి సంతలో అమ్ముతారు. అలాగే ఇక్కడ జరిగే బేరసారలు. మనుషుల మధ్య జరిగే పలకరింపు చూడడం ఒక సరదా మరి మీ ఊరి సంత విశేషాలు ఏంటి.
మా ఊర్లో ప్రతి గురువారం జరుగుతది నాకు సంతక వెళ్ళడం అంటే మా పాత ఫ్రెండ్స్ అందరు కలు. వస్తారు అలా నడుచుకుంటూ పోతాం కాబట్టి కొంచెం వ్యాయామం లాగా కూడా అనిపిస్తుంది. అక్కడ వెళ్ళి పానీపూరి తినడం అంటే నాకు చాలా ఇష్టం. ఈ పల్లెటూర్లలో ఇవే మనకి చాలా సంతోషాన్ని ఇస్తాయి కదా.
అవునవును కరెక్టుగా చెప్పారు పల్లెల్లో మనుషుల మధ్య ఆత్మియత ఎక్కువ కదా. ఎవరైనా దారిలో కనిపిసీ. కనిపిస్తే భోజనం చేసావాని అని అడిగితే అని అడిగి పల్లెటూరు లక్షణం చాలా బాగుంటుంది. ఉద్యోగం లేకపోయినా ఈ ప్రశాంతమైన జీవితం నగర జీవితం. దాని కంటే ఎంతో మేలనిపిస్తుంది.
అవును నగరాల్లో ఉన్నోళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయేమో గాని మనకున్నంత ప్రశాంతత. మనకు దొరికే అంత స్వచ్ఛమైన గాలి నీళ్ళు వాళ్ళకి ఎక్కడ దొరుకుతాయి చేప్పు. పల్లెల్లో మనకు కొంచెం వనరులు తక్కువైనాగాని ఉన్న వాటితోనే తృప్తిగా బత బతకడం మనకు అలవాటు. అయిపోయింది.
నిజమే రాత్రి సమయంలో తొందరగా పడుకుంటారు. మళ్ళా మనం ఉదయాన్నే తొందరనే లేవడం మంచిగా ఒక ఆరోగ్యకరమైన అలవాటు ఉంటది. పల్లెటూర్లలో.
అవును మళ్ళా రేపు ఉదయానే లేస్తే పనులు ఉంటాయి. మీతో మాట్లాడటడం చాలా సంతోషాన్ని ఇచ్చింది పల్లెటూరు గొప్పతనాన్ని మరోసారి గుర్తు చేసుకున్నట్లుంది.
నాకు కూడా చాలా సంతోషంగా ఉందండి. మళ్ళీ సమయం దొరికినప్పుడల్లా మాట్లాడుకుంటూనే ఉందంలే దీని గురించి.
నేను కూడా ఇప్పుడే పెరట్లో ఎండిన ఆకులు అన్నీ శుభ్రం చేసిన. ఇక్కడ వేప చెట్టు కింద పాతు చేస్తున్నాను పొలం వైపు వెళ్తున్నావ నువ్వు. ఎట్లుంది వాతావరణం చల్లబడ్డదా.
వెళ్తున్నా వెళ్తున్నా రోజు మార్నింగ్ వెళ్తానండి వెళ్ళగానే. ఆహ్ వరిగట్ల చెట్ల పోంటి ఈ ఉమ్ పొగుంటది కదా పొద్దు పొద్దున ఆహ్ మంచు ప్రశా మంచి. అంటే మెరుస్తా ఉంటది. ఈ మనకు ఉద్యోగం లేకపోయినా ఈ ప్రకృతిచ్చే ఆనందం ఆనందాలు. నగరాంలో దొర్కావు కదా.
నిజం చెప్పినావురా అయితే నాకు ఒక డౌట్ వచ్చింది. అంటే మనలాంటి యూత్ ఇప్పుడు చదువుకొని ఇక్కడ ఖాళీగా ఉంటారు కదా మనకి ఇక్కడ ఉద్యోగ అవకాశాలు. తక్కువ ఉన్నాయి కదా. దీని గురించి ఏమనిపిస్తుంది నీకు మనం ఇక్కడనే ఉండి ఏమైనా సాధించగలమా.
చాలా మంచి ప్రశ్న అడిగావు ఉద్యోగం లేదని ఖాళీగా కూర్చోడం కంటే. మనకున్న భూమిలోనే ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం చేదషేంద్ర ఆహ్ సేంద్రియ వ్యవసాయం పెంపడం. చేస్తే మంచి లాభాలు వస్తాయి నాణ్యమైన ఆహారాన్ని నరాలకి చాలా గిరాక్ ఉంది ఇక్కడ.
అవునవును నువ్వు చెప్పింది చాలా నిజం మా ఊర్లో కూడా కొంతమంది అబ్బాయిలు కలిసి పాలు ఉత్పత్తి. కేంద్రం అట్లనే ఈ నాటుకోళ్ల పెంపకం స్టార్ట్ చేసింరు రీసెంట్ గా. వాటికైతే పెట్టుబడి తక్కువ మళ్ళా మళ్ళా పల్లెటూర్లలో వాటిని పెంచడం కూడా చాలా ఈజీ అయిపోతది.
అవునవును పశుపోషణ అనేది మన పూర్వీకుల నుండి వస్తున్న అద్భుతమైన అలవాటు అలాగే ఖాళీ సమయంలో. కూటిరా పరిశ్రమలు అంటే పచ్చళ్లు తయరుచెయడం అప్పాడాలు చేయడం జనపనర సంచులు కుట్టడం లాంటివి చేస్తే మ కు మంచి స్వయం ఉపాధి దొరుకుతుంది మరి మీ ఊర్లో ఎవరైనా ఇలాంటివి చేస్తున్నారా
అవును ఇక్కడ కొంతమంది మహిళలు ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉంటాయి కదా అక్కడ నుండి లోన్లు తీసుకొని కుట్టు మిషన్లు కొంతమంది కొనుక్కొని బట్టల్ కుడుతున్నారు ఇగ ఇంకా కొంతమంది ఏమో చిన్న చిన్న నర్సరీలు పెట్టి పూల మొక్కలు అమ్ముతున్నారు దీని వల్ల వాళ్ళకి ఆర్థిక ఆర్థికంగా ఎంతో ఆసర దొరుకుతుంది
అది వినడానికి చాలా సంతోషంగా ఉందండి పల్లెల్లోని వారు కష్టపడడానికి సిద్ధంగా ఉంటారు గాని సరైన మార్గదర్శకత్వం అవసరం నారల వైపు వలస వెళ్ళకుండా మన ఊరిని మనమే అభివృద్ధి చే సుకోవచ్చు
కరెక్ట్ పల్లెటూరు జీవితంలో ఇంకొక మంచాలవాటు ఏందంటే ఇక్కడ వృధా అనేది చాలా తక్కువ మనకెమన్నా ఆహారం మిగిలిపోయినా కూడా పశు వులకి లేపోతే పక్షులకేస్తం ప్లాస్టిక్ వాటం కూడా నగరాలతో పోలిస్తే మన దగ్గర చాలా తక్కువ గదా
నిజమే నిజమే మనం ప్రకృతితో మామేకమై జీవిస్తారు కదా పల్లెటూళ్ళలో సరే మధ్యాహ్నం అవుతుంది ఎండ ఎక్కువ ఉంది బయటయితే నేను ఇంటికి వెళ్ళి భోజనం చేయ్యాలనుకుంటున్నాను మరి ఇంకేంది మీ ఇంట్లో ఏముండారు ఈరోజు
మా ఇంట్లో ఈరోజు చికెన్ చెసింది మా మమ్మీ సండే అని ఆ మళ్ళా జొన్న రొట్టలు చేసింది అవ్వె దిన్న పొద్దుగాలా అవి శరీరానికి ఎంత బా లాన్ని ఇస్తాయి కదా
ఆహా అవునవును వింటుంటూనే నోరురుతుంది మా ఇంట్లో ఈ రోజు సజ్జరొట్టలు చేశారు పాతకాలపవాట్లు ఆ ఆరా పలవాట్ల కదా పల్లెడూరి జనల ఆరోగ్యానికి రాస్యం ఇంకా మరి
చె మరి పొలానికి నీళ్ళు పట్టినావా అయిపోయిందా ఇంటికి పోతా అంటున్నావ్ గని
ఆ ప్రస్తుతానికైయితే పాల్తున్నాయండి ఇంకొక అర గంట సేపు అయితే అన్ని అన్ని మ లు పర్తయ్ పారినంక గన్మగట్టేసి ఇంటికెళ్తాను
గన్మ కట్టడం అంటే ఏందో కొత్త పదం విన్నట్టుంది నాకు
గన్మగట్టడం అంటే ఏం లేదు కాలువ తీస్తాం కదా కాలువకడ్డంగా మట్టిేయడం గ
ఆ ఆహా అంటే మాసైడ్ దాన్ని అడ్డుకట్ట ఏదో సంథింగ్ ఏదో అంటారనుకుంటా మీది చెరువు కింద ఉంటందా పొలం మరి నీళ్ళలు మంచిగొస్తాయా సమృద్ధిగుంటాయా నీళ్లు
మా సైడు మీ సైడ్ ఉన్నంత నీటి వనరులు లేవండి మా సైడ్ కొంచెం నదులు సముద్రాలు లేవ కాబట్టి కొంచం లిమిటెడ్ రిసోర్సెస్ ఉంటాయి వాటర్కు అయితే
సరే మం పంట చేసేవాళ్ళు మరి వర్షాలు పడక్ కపోతే బాగా నష్టం వస్తది కదా
మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి మామూలుగా బొర్వెల్స్ ఉన్నాయండి మాకే లేవ్వు మేము ఓన్లీ వర్షం మచ్చినప్పుడు మాత్రమే పంటలు ఎస్తాం ఇగ వర్షాలు పడకపోతే ఏం చేస్తాం ఏ లాభ
ఆ అంటే మరె మీరు కూడా బోర్ ఎపిచ్చుకు టే అయిపోతాది గదా మీగుడా నీళ్ళు వస్తాయి కదా పడవా నీళ్లు
అన్ని ట్రై చేసామండి నాలుగైఐదు సార్లు ఎసాము బొక్క బోర్ల పడ్డాము అందుకనే మాకు దాని మీద ధైర్యం ర్చ్చిపోయింది అందుకనే వర్షాలు పడ్డప్పుడు మాత్రమే మేము వరి సాగు చేస్తాం
మరి ఎప్పుడైనా మీకు పంట ఏ ఎసి వర్షాలు పడక అధిక నష్టం వచ్చిన రోజులు ఉన్నాయా
అ ఇగ అందుకే అంటర్ కదా మన భారత్ దేశంలోని వ్యవసాయ రంగాన్ని వర్షాలతో జూదాం మార్దమనీ ఇంగ పడితే వండుతది లేకపోతే లేద్ ఇగ దేవ్న్ మీన్నే భారంమేస్తాం ఇంకేం జేస్తాం
అంతేగాని ఎప్పుడైనా ప్రతి సౌత్సరం ఏస్తున్నరు గదా ఏదైనా ఒక సౌత్సరం భారీగా నష్టమోచ్చి అట్లా ఏమన్నా జరిగిందా అన్ అడుతున్నా
సరేనండి నేన్ తర్వత ఫోన్ జేస్తా